హలో ఏం చేస్తున్నావే.
చెప్పు
ఏం చేస్తున్నావు అని అండితే.
నిమ్మకాయ గొట్
ఏ లావు దగ్గాలనా.
కాదు ఫాస్టింగ్ ఉన్నదని తాగే దానికి నిమ్మక్ కాయ్ నీళ్ళు కలుపుకుంటున్నా. మూడు దాకా ఫార్టీ త్రీ డేస్
చికెన్ తినవా.
తిన్ను నీకేవమ్మా తింటరు పికల్దాక
సర్లే డబ్బులుంటే ఎయి నేను ఆర్డర్ అన్నా పెట్టుకుంటా. నిన్న ఆన్యువల్ డే జరిగింది గదా ఎట్ట జరిగింది.
మీది వన్ వన్ వచ్చి బాగా జరిగిలా ఒక్కటి కూడా బాగా జరగలా పోయిన్సారికన్నా.
బాగ ఎగిరావంటే.
హ్ము ఎగిరా అంత ఊపు ఊగీ ఒళ్ళంతా నెప్పులు వచ్చేటట్టుగ ఎగిరా.
ఏంది ఎందో పడదోసుకుంటున్నావా.
పడతోసుకున్నా నీతో మాట్లాడ ఒద్దాకానే అంతా కిందా పైనా తోసుకుంటున్నా. అందుకే క్లీన్ చేస్తున్నా.
ఊ ఆంటీ వాళ్ళు వచ్చిండ్రనుకో ఇంక అంతే నీ సావే వాళ్ళ చేతిలో.
మీ మమ్మీ వచ్చీ పక్క రూమ్ లో ఒక ఆమె ఉండది.
ఆ
ఆ వచ్చి క్లీన్ చేస్తది చేసేవాళ్ళ అంత మనం నా